చెప్పండి ఆ వినిపి ఉంది మీకు
ఆ వినిపిస్తోంది బాన్నారా
ఏం చేస్తున్నారు
ఏటిచెయలా అ కావున్నా
ఆ తిన్నారా మ
ఉమ్ తిన్నం మీరు తిన్నార
ఆఫీస్ కెళ్లారా
ఆఫీస్ గిఫిస్ నై బోల్
ఎందుకు
అంతే
హ
బాగును ఏం చేయలే బయట కూర్చునితో కాల్ మాట్లాడుతూన్న
అవునా
హ
ఏమైనా సజెషన్స్ ఉంటే మీరు జాబ్ చేస్తున్నారు మేము ఎట్లా జాబ్ తెచ్చుకోవాలి
జాబ్ గురించి నన్ను అడగకండి ప్లీస్ నాకు తెలియదు
కానీ
అంతే అండి మ్ మరీ చెప్తాలి మరీ చెప్తాలి
తున్నారు ఏంది మీరు
హెల్ప్ చేయగలను, బట్ ఇది చాల రిస్కీ దేంట్లో కన్నా వెళ్ళాలన్నా కూడా టూ ఎగ్జామ్స్, అహ్ టూ ఇంటర్వ్యూస్ త్రీ ఇంటర్వ్యూస్ వన్ ఎగ్జామ్ పెడతు
అవును ఎవరు ఈజీగా ఎవరు జాబు టూ త్రీ రౌండ్స్ ఉంటాయి కంపల్సరీ అవి క్రాక్ చేస్తేనే ఇంటర్వ్యూ అంత ప్రాక్టీస్ తుంది కదా తో అసెస్మెంట్ ఇస్తారా
ఆ
ఏం ఎగ్జామ్ ఉంటాది
ఏమింటదంటే గ కోల్ అదేన అబ్బా కంపెనీ రిలేటెడ్ ఇస్తారు లేదం
ఓకే నువ్వు అట్లాంటివి చూసుకోకుండా మీరు ఏం చేయాలి, ఇంటర్వ్యూ వర్క్ అంటే ప్చ్ నార్మల్ గా ఇంటర్వ్యూ అసెస్మెంట్ లేకుండా ఇంటర్వ్యూస్ ఉన్న దాన్ని చూసుకొని ఇంటర్వ్యూ క్రాక్ చేసి పోతే అయిపోతాది.
అది చెప్పలేరమ్మా కంపెనీకి వెళ్ళి మనం విజిట్ చేసేదాని తెలియదు మనకి ఉంటుంది ఎగజామ్స్ ఉంటాయో ఉండవు కూడా తెలియదు అట్లా సిచ్యువేషన్
ఓక్కే తరు మీరు
అసెస్మెంట్స్ చయితే ఓకటేమో రాసా
హు ఏమడిగారు
మామూలుగా సం అమ్మ వాళ్ళు కడతారు కదా సంఘాలు
ఓకే
గురించి అడినారు
హు
ఫినాన్స్ రిలేటెడ్ అదంతా
ఓకే
దాని గురించి ఎగ్జామ్ పెట్ట ఫస్ట్ ఎగ్జామ్ పెట్టి ఇంటర్వ్యూ పెట్టినారు
హ
క్వాలిఫై అయినా థర్డ్ దాంట్లో
ఆ
ఎందుకో ఫీల్డ్ వర్క్ అంటే పోలే
అ
ఉమ్ అంతే
చెప్పండి ఇంకేమి
చెప్పాలండి ఏం తిన్నారు ఏం కథ ఈవినింగ్ మధ్యాహ్నం మార్నింగ్
తిన్నా ఆలూఖర్రీదిన్నా
ఆళ్లు ఖర్రీ ఒక్కటే తిన్నారా అన్నం తినలేదా
అన్నము ఆలుకర్రీ తిన్నా
నిం కడుతినలేదా
అ అది పెరుగు పెరుగులాగా ఉంటద మజ్జిగ మజ్జిగ లాగా ఉంటద
ఎంత ఫీజు మీది హాస్టల్లో
ఐదువేలో
ఐదు వేలా సేమ్ మాది అంతే కాని మాదట్ల ఉన్ ఉంటుందనుకో మీలాగే ఉంటుందనుకో ఫుడ్డు కూడా
హ్మ్మ్
మ్మ్ దాంట్లో ఏమో ఈమ్ ఈయమ్మాద్ పో పొద్దునేం జేస్నారు టిఫిను చిత్రానం గుడ జేత్తర మీ హాస్టల్ల్లో
అవును
మ్మ్ హు
మ్మ్ ఏమి అంతార్
లేదు మా హాస్టల్లో డే కొక్రోజ్ బెడ్తారట్లా అందుకడుతున్నాలే
డే కొగ రోజా వీక్ కొగరోజా
అట్ స్వారీ స్వారీ
నిన్నేం పెట్టారు నిన్న నిన్న నిన్నేం వారము ఏందో గుర్తులేదు నాకి
నిన్న మంగళవారం
ఎందో గుర్తులేదు ఏం పెట్టారో
సరే సర్లే ఇప్పుడేం పెడతారు
మండే అయితే ఇడ్లీ పెట్టారు
మ్మ్ మాకు సేమ్ వెన్న పొంగనాల్ నేనవ్ గుంత అవి బొండాలు
ట్యూస్డే ఆ పూరి పెట్టారు ఈరోజు వెన్సడే ఆ పూరి పెట్టార్లే
మాక్ ఫ్రైడే చేస్తారది
మ్మ్
మ్మ్ ఇప్పుడేం చేస్తారు చికెనా
అవును ఈరోజు చికెన్ జెస్తారు బట్ నేను చికెన్ తినను వెజ్ ఏం జేస్తారో ఏమో ఆ యాడ చెయ్యరు పన్నీరు మాకు చేస్ తె ఇంగేమి
ఏమక్ చేస్తారు అది పచ్చి పచ్చిగే స్మెల్ వస్తుందే బాబు
పన్నీరు మష్రూము చెయ్యరు ఏదో టమోటా కర్ రీ ఆక్కూర ఫ్రై
ఆక్కూరతో ఫ్రై గుడ జేస్తరా
మ్మ్ ఎట్ల తింటారు అన్నంలోకి చపాతిలోకైతే తినొచ్చు
లేదు ఫ్రై గుడ చేస్తారా ఆక్కురల్తో అనడుగుతున్నా
ఆ చేస్తరు మనం మాడ్చుకుంటాం కదా అట్లా మ్మ్ దాన్నే ఫ్రై అంటరు ఇంగ్లీష్
సరే సర్లే అంటే బాండదా అదన్నా చపాతిలొకటే బాంటుందంటవా
అన్నం లోకి తినడానికి రాదది
మ్మ్ హు అంటే రసం బట్టరా పక్కన
గడ్తారో నాకు ఏం తినబుద్ధి కాదు
చికెన్ తినను చికెన్ టూ కేజేసా అయ్యోయ అయ్యో ఒక నెలాకుకరు నాలు క కేజీలు
ఉమ్ మన మన ముందు హాస్టల్లో ఉన్నప్పులయితే బబ ఏం లావయిపోయేదన్న బాబ ఫుడ్ క
ఏడుంటే అందరు స్లిమ్గా అయిపోతారులే
హ
దాంట్లో తగ్గాల్సిన మా తగ్గాల్సిన ప్రసక్తే లేదు ఆటోమేటిక్గా ఫుడ్కి సెట్ అవ్వము తగ్గ పోతాం హెల్త్ ఇష్యూస్ కూడా బాగా వస్తాయి మంటది ఫుడ్
మ్యామ్ కన్ యూ టీచ్ మీ ఇంగ్లీష్ హౌ టూ కమ్యనికేట్ విత్ అదర్స్
ఇంగ్లీష్ లో కావాల ఇంగ్లీష్ ట్ లో కావాల
మ్యామ్ నాకు ఇంగ్లీష్యండి మేడం ఎట్లా కమ్యూనికేట్ చెయాలి
ఏవదందు ఫస్ట్ ఇంటర్వ్యూ క్రా గెస్ ఆటోమేటిక్గా జాబ్ వస్త
ఆ ఇంటర్వ్యూ కక్ ఆ ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటేనే ఇంగ్లీష్ కావాలి
ఏ సెల్ఫ్ బాగా నేర్చుకోని ఇంట్రొడక్షన్ నువ్వు బాగా నేర్చుకుంట చాలు
ఆ
నీ గురించి నువ్ నేర్చుకుంటే చాల ఏం అవసరం లే ఒక ఫైవ్ మినిట్స్
మ్
అంతే నీ గురించి నువ్వు చెప్పాలి ఇంగ్లీష్ లో కాైమర్స్ అదే పెద్ద ఇంటి రుమినికి
నేను చెప్తాను ఇప్పుడు నా సెల్ఫ్ ఇంట్రొడక్షను మీరు మ్యామ్ నేను చెప్తాను నాకు తెలిస నాకు ఐడియా ఉంది మ్యామ్ నేను చెప్తాను వనం ఊరికిస్ సో నేను చెప్తా మై మై ఏ మ్యామ్
మరి నేను కాల్ చేసే అప్పుడు చెబదు చెప్పద్దు ఇప్పుడు
నేను చెప్పేది వినండి నేనేం నాకు తెలిసలేదు చెప్పేది విను మైనేం స అన్ సో
ఆ
ఐకెం ఫ్రమ్ సో ఆన్సో ఐమ్ ఫ్రమ్ సో అండ్ సో కంప్లీటెడ్ మై ఎంబిఎస్ సో అండ్ సో
ప్లీస్ టెల్ న్ తెలుగు నాట్ ఇంగ్లీష్మా మీరు తెలులో దయచేసి మాట్లాడాల్సిందిగా కోరుచున్నామండి
అవుకే నేను ఇంగ్లీష్ లో నా సెల్ఫ్ ప్రిపేర్ మీ చెప్తున్నాను కరెక్టేనా కాదా మ్యామ్ సరే మ్యామ్ మీకు ఇంగ్లీష్ రాదని అర్థమైంది నాకు
ఆ ఓకే నాకు ఇంగ్లీష్ రాదు నేను పక్క తెలుగు అమ్మాయి
అవునా మరి ఎలా ఫ్యూచర్ లో బాగు పడాలనుకుంటున్నారు
ఏమో తెలియదండి నాకు గూడ మీరేమన్నా సజెషన్స్ ఇస్ స్తే నేను ఫాలో అవుతానండి అన్
నాకు పెద్ద సూక్ లేవు
ఏమోలేండి మీరు జాబ్ తెచ్చుకొని మంచిగా చాలు
హు థ్యాంక్ యూ మ్యామ్
హ్మ్
థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్
హ్మ్ వెల్కమ్
ఓకే చెప్పండి ఇంకా
హ్మ్ చెప్పాలి మాకదే చికన్ చేస్తారు ఈ రోజు అంతా బాగున్నారూ మాకు ఈ రోజు చి పని చేస్తారండి ఆ అవి ఒక చిన్న కప్పులు పెడతారండి నాలుగైదు ము
ఏ మీకు కప్పులు మీకు కప్పులు పెడతారు మా కప్పు లు ఏం బెట్టారు జస్ట్ మూడు ముక్ ముక్కలేస్తారు అంతే గరిటతో వాళ్లే వేస్తారు అంటే మీకు కప్పుల్లో బౌల్స్ లో పెట్ వేస్తారుఏమో మాకు అట్లా కాదు గరిటితోనే మూడు ముక్కలు వేస్తే కొంచం రసం
అంటే చూ విజిట్ చేయడానికి రావచ్ చా మేం మీ హాస్టల్ కి ఎలా ఉంటుంది ఏంటనేది ఏది జాయిన్ అయితే మరి చూడ్డానికన్నా రా చ్చ
ఆ అట్లైతే రావచ్చు జాయిన్ అయితామని చెప్పి
ఊ ఎంత మంది ఉన్నారు మీ రూం లో ఓకే సేమ్ మాలాగే నా
అవును
ఊ మంచిది మంచోళ్ళేనా రూం లో త
ఊ చిన్న పిల్లలు అంటే మనకన్నా ఏజ్ తక్కువ పిల్లలు
ఏం చేస్తారు
ఏ ఎందే గుయ గుంట అంది
ఈ సేమ్ లేద్లేండి మేడమ్
హ
కోచింగ్ తీసుకుంటా ఉన్నారు
ఓకే ఓకే మంచిగా చదుకొని బిడ్డలు ఇంటికి కాల్ చేసిందివా
లేదు చెయ్యాలి వీడియో కాల్ చెయ్యాలి
ఓకే ఓకే
ఉ
ఎప్పుడు బండ్లో తిరిగ పిల్లవి ఇప్పుడు ఎండకి వానకి ఉ ఏం కదిలే అలవాటై మత్త అన్ని దాంట్లోకి
అందుకే అట్లే
ఇక్కడుంటే కష్టం విలువ తెలుస్తుందండి మీకి
నాకెప్పుడో తెలుసు ఇక్కడ తెలిసొచ్చింది తెలిసొచ్చింది అప్పుడే అప్పడికే చిందులే
ఏం తెలిసిందో ఇంకా తెలుస్తుది ఉండుండూ నీకు ఫుడ్ గురించి బాగా తెలుస్తుంది ఇప్పుడు ఇంకా ఇడుంటే
మ్మ్
మనుషులు ఎలా మారిపోతారు ఫుడ్డు అంతా గుర్తుకొస్తుంది అంత చెప్తున్నా అంతే మీ ఫ్రెండ్ కాల్ చేసిందండి మీకి
లేదు
ఏ నేను మెసేజ్ చేశాను రిప్లై లేదు మొబైల్ స్విచ్ ఆఫ్ లో ఉంది
గంతే అమ్మే
మ్మ్
హ
మాకే అంతేలాండి మాకు కూడా ఏం లేదు అంత
మ్మ్
మీ ఫ్రెండ్స్ అంతా బాగున్నారండి
ఆ బాగున్నారు
అట్లయితే పర్లేదు ఎవరైనా కొత్త వాళ్ళ పరిచయమైనార మీ ఊరోలు కాకుండా కొత్త వాళ్ళు పరిచయమ అయ్యారు అంటి
మనకి ఎవడితోనో అవసరంలేదు మన పని ఏందో మనం చూసుకొని పోతా ఉండాలి
ఏ హాస్టల్లో కానీ
అదే చెప్తున్నా నాకు ఎవరితోనూ అవసరం లేదు మన పనిఏందో మనం చేసుకుంటా పోం తాండలంతే
అలా అయితే మంచిదే లేండండి హ్మ్
ఇంకేమి
ఇంకేం లేదండి మీరు బాగుంటే చాలండి అం
ఒక అండీ బాయ్ టాటా